అంట గురించి కాల్ వినిపిస్తుందా?
ఉమ్
ఏం చేస్తున్నావ్ గత్త?
ఉయ్ ఏం లేెదు.
తిన్నావా?
ఊహ్
వినిపిస్తుద నేను మాట్లాడుతున్నది.
ఉమ్ ఇనిపిస్తుంది సౌమి
నీ వాయిస్ స్లోగా వినిపిస్తుంది. నెట్వర్క్ ఇష్యూ ఉంటే వేరే ప్లేస్ కు వచ్చి మాట్లాడు
అ ఆ ఆ ఇప్పుడు
ఇప్పుడు వినిపిస్తుంది నా వాయిస్ వినిపిస్తుందా?
ఆ
ఏం చేస్తున్నావు?
ఆ ఏమిడి
హలో
ఆ చెప్పు సౌమ్య ఆ
ఓహ్
ఆ చెప్పు సౌమ్య
వినిపిస్తుందా? అంటున్నా
ఆ ఇనిపిస్తుంది.
ఏం చేస్తున్నావ్ అని అడిగితి
ఆ ఏంలే.
తిన్నావా? ఏం తిన్నావ్?
ఉమ్ ఏం తిన్నావ్? తినే చపాతి
చపాతి చపాతి ఒకటే తింటావా?
ఆ
చపాతి ఒక్
లేదు చపాతి బీట్ రూట్ పల్లెమ్
ఉహుం
ఉమ్
బీట్ రూట్ పల్లెమా
ఉమ్
అది ఎట్లా చేస్తవ్ నువ్వు చేస్తావ
అది మామ్మగారు చేస్తుంది.
హుమ్
మావ్వ మా అమ్మ చేస్తుంది.
ఆహుం
ఉమ్
దాన్ని ఎలా చేస్తారు?
మీ హే
నిక్ తెలుసా?
ఆ తెలుసు
మద్ చ్చెప్పం
ఇప్పో మే
ఇనిపిస్తుందా? పయిత్ర
ఆ
నేను చెప్తను విను
ఉమ్ చెప్పనండి.
ఫస్ట్ బీట్రూట్ ని క్లీన్ గా కడుక్కకొని హలో
ఆ చెప్పు
బిట్రూట్ నీట్గా కడుక్కకొని దాన్ని కట్ చేసుకొని తురుముకోవాలి ఫస్ట్ పేన్గా తురుము కోని తర్వాత అ అది అంతా వాటర్ లో బాయిల్ చేసి ఫస్ట్ తురిమిన తర్వాత బాయిల్ చేసి ఒక్క పెన్నం పెట్టి దాంట్లోకి ఆయిల్ పోసి బాయిల్ చేసిన తర్వాత బాగా ఉడికి కిన తర్వాత దాంట్లోకి అన్ని వేస్తారు కదా కారం ఉప్పు పసుపు ఇవన్నీ వేసి దాని బాగ బాయిల్ చేసి చేస్తారు అలానే చేస్తారా మీరు
ఆ
హలో
ఆ అలాగే చేసేది ఆ ఇనిపిస్తుంది
మీరు అలానే చేస్తార అంటున్నా
ఆ అలాగే చేసేది
అవునా దాన్ని అయితే మేము ఈ విధంగా చేస్తాం ఫస్ట్ బాయిల్ చేసేసి బాగా ఆయిల్లో వెడి చేసి బాగా ఆయిల్ పెట్టేసి దానికి బాయిల్ చేసి ఉడికిన తర్వాత దాన్ని బాగా కట్ చేసి తీసుకొని వేస్తాం అవును హ
ఉ
హలో
ఆ చెప్పు సమ్మ
మీ వాయిస్ ఫుల్ బ్రేక్ అయితుంది పవిత్ర
వస్తే నేను పైనే ఉన్నా నెట్ఫక్ సరిగ్గా వస్తలేదు
ఉహు నెట్వర్క్ ఇష్యూ ఉందా అక్కడ ఏది బె సిమ్ము
ఎయిర్టెల్
అక్కడ సరిగ్గా రాదా
వస్తుంది ఇయ్యాలా వస్తాంది ఒక ఒకసారి రాదు
ఆహా ఏం ఫెస్టివల్ జై రామ్
ఇకేం కావాలి
టుమారో మీక్ ఫెస్టివల్
హ్మ్
ఏవి వెస్ట్ వల్ వర్క్ స్పెషల్
క్లావన్
ఈ ఫెస్టివల్ కి స్పెషల్ లేమి అంటూన్నా
అరే ఫెస్టివల్ అన్నా కదా ఈ శిరామ పండకి ఫెస్టివల్ కి స్పెషల్ ఏమి ఎవి అడుగుతున్నా
షెలా
ఆ ఆ ఎప్పుం
పోలిక
ఆ ఇది
పనుకుము పిసురుపాయును
ఆహా అక్కడ సూగుర్లో బాగా చేస్తారు కదా ఈ ఫెస్టివల్
ఊ
ఉ ఇప్ నో వినిపిస్తుంద బేతం
ఆ ఈనిపిస్తాంది నాకు ఫుల్ కో కోల్డ్ ఉంది అందుకే వయస్సు సరిగ్గా మాట
రావడం లేదా అహ్హ్ సూగుర్లో బాగా చేస్తారు కదా అదేమి ఆంజినేయస్వామిది తేరు అతన్ అంత చేసి ఫస్టివల్ చేస్తారు కదా పానకం సర బెల్ అంత
అ
మీరు వెళ్తారా అక్కడికి ఏ
ఉ లేదు
వెళ్లరా
ఉహ
ఎందుకు మేము ప్రతిసారి వెళతాం అక్కడికి ముందు సారి కూడా వెళ్ళాం ఇక్కడ ఈవినింగ్ వరకు ఆహా ఈ సారి వెళ్ళలేదా టుమారో కదా ఈసారి
ఊ
ఆ ఈసారి వెళ్ళలేదా?
అ లేదు ఇంకా ఇవి పెట్టింటే
ఆహా టుమారో కదా మేము వెళ్ళాలి ఫస్ట్ అక్కడ ఒట్లా మన ఇతేసారు తర్వాత రావణాసిని చంపెస్తారు తర్వాత కదా పూజె
ఉమ్
ఆ
ఉ
వినిపిస్తుందా
ఆ వినిపిస్త
అవే వినిపిస్తుందా
ఆ పైనన్న ఫుల్ ఎండ ఇం కిందికి వెళితే నె నెట్ రాదు నెట్ కాల్ సరిగ్గ రాదు హ
పవిత్ర
ఆ చెప్పు సమ్య
వినిపిస్తుందా
ఆ
ఆ అక్కడు కూడా చేసారు కదా ఎక్కడ ఏట్ సైడ్ ఆంజినేయస్వామి గుడి ఉంది ఇంకొకటి అక్కడ కూడా ఈ ఫెస్టివల్కి ఇక్కడ పోచంపల్లి దగ్గర వచ్చే రూట్లో అక్కడ కూడా చేస్తార్ కదా ఈ పండగ్ కాద్ అక్కడ చేసేది.
ఆ
ఈ పండగ కాద్ అక్కడ చేసేది. ఈ పండక్క ఇప్పుడ్ చేయరా
ఆ
ఈ పండగ కాద అక్కడ చేసేది అంటన్న
ఆ ఇప్ చేయర్ అక్కడ
అవునా ఇక్కడ మాత్రమేనా అలా చేసే
ఆ ఇక్కడ మాత్రమే ముందు చేస్తుండే
ఇప్పుడు చేయరా
మ్ హ్
అహ ఇప్పుడు ఇక్కడ మాత్రమే గదా చేసేది.
ఆ
హ్ అది
మరి
మ్
మరి నువ్వేం తిన్నవు.
నేన్ ఈ రోజు బామ్మం ఆక్కూర ఇది చేసిం సాంబార్ అది చేస్కో తిన్నా అది ఆయిల్ బాయిల్ చేసి దాన్ని అంతా క్లీన్గా కడిగి చేస్కొని తింటర్ దాన్ని ఆ అది ను దోశ చేసారు దోశను ఆ రెండు తినేసాం.
అ
ఆ మీరు చేసారా అది
హా
అ
ఏది
అదా ఆ కుర్రు బాయిల్ చేసి చేస్తార్ కాదా మా సైడ్ అంటారు
హ్మ్ మా సైడు ఇంకా అదే ఉంటారు హు
ఆ మ్ ఇన్పిస్తుందా ఓకే మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ